హలో
హలో ఉమ్ హ్
హలో
హలో
ఆ ఇప్పుడేం జేస్తానవ్ ఉమ్ ఏం జేస్తున్నారు
నేనా ప్రస్తుతానికి అయితే ఖాళీ ఉన్నా మీరేం చేసున్నారు
నేను నాది రెజ్యూమేని ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా
జీ మెయిల్ క్
నాది గాడా కాదు అది మా ఫ్రెండుది జేసు టాన పని లేనోళ్ళు పని పెట్టుకున్నటుంది
ఏ ఎందుకు మీ మీది నీదయిపోయిందా
నాది ఏం లేదు వా ఆ పాపది కాలేజ్ వాళ్ళు అడిగినారు అందుకు అరిచేస్తున్న
హ
నాకు ఏం చేయాలో అర్థం కాట్లే మాది అసలు పెట్టడానికి లేదు ఉండడానికి లేదు
ఎప్పుడు మీకు లాస్ట్ రోజు కాలేజీ
మాకు మా దరిద్రం ఏందో చెప్పనా అసలు మాకు ప్యానెల్స్ వచ్చినారు ఈ రోజు టోటల్ పానల్స్ అన్నమాటా నాది రెండో ప్యానెల్ ఏ నేను బుక్ ఫాస్ట్ గా సబ్మిట్ చేసేసిన తొందరగ అయిపోతే వెళ్ళిపోవచ్చు ఇంటికి అక్కడ అని
ఆ
నాలుగు సెకండ్ ప్యానలే అది చూస్తే వర్ష ఉండ ఇయ్యాల ఎప్పుడు ప్రతిసారి ఆ సిక్స్ ప్యానల్స్ ఒక రోజు మా మిగిలినవి ఇంకొక రోజు అట్ల ఇస్తారు ఈసారి ఏం చేసినారంటే ఒక ప్యానెల్ రెండోది వదిలేసి మూడో ప్యానల్ నాలుగోది పెట్టినారు మళ్ళ ఐదోది పెట్టినారు ఐదోది పెట్లా ఆరోది ఏడోది ఎనిమిది అట్ల పెట్టినారు దాంట్లో సెకండ్ ప్యానలు ఫిఫ్త్ ప్యానలే లేవు దరిద్రం కొద్ది
హహా
అవన్నీ ఉన్నాడే
హ
అది పరిస్థితి మాది
అంతే ఒక్కోసారి అట్లే ఉం
మహర్జాతకురాల్ని
స
హ ఎంత నాకు తెలిసి ఆదివారం అన్న సోమవారం అన్న ఉంటయి
ఉ
అయిపోతరు
వస్తున్నారా
ఆ కర్చి ఆ ఆ పెద్దమామ వస్తున్నడు మళ్ళీ ఆ విషయం చిన్నమామకి చెప్పినంక చిన్నమామ వస్తున్నడు
ఆ
ఆ
వాళ్ళిద్దరు వస్తున్నారా కార్లో వస్తున్నారా
ఉమ్ అమ్మా నాన్న
ఉహు
నలుగురు వస్తున్నరు మమ్మీ డాడీ వస్తున్నరు
ఆ అదే అంటే నాకు అవ్వ కూడా వస్తాంది అని చెప్పి
ఆహా
ఆహా
అది పరిస్థితి ఇది రెండు వారాల నుంచి సాగు తంది ఎప్పుడు ఎప్పుడు అని అందరూ
ఉం
ఇంతట అన్నా
ఉం ఇంకేంముందిలే అయిపోతది కాలేజ్ ఇంటికెళ్ళి పోతావ్ ప్రసా
అందుకే నేను ఏం ఆలోచించుకోకుండా కూనే ఉన్నా ఇంక
ఉం మరి జాబ్స్
అది పెద్ద భయం నాకు సూట్ అయ్యేది కనబడట్లేదు
ఏవన్నా ప్రోగ్రామ్స్ తీసుకోవచ్చు కదా
కోచింగ్ ఆ
అంటే కోచింగ్ కాదు లైక్ అంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్లు అట్లా కోర్స్ ప్రోగ్రామ్లు ఉంటాయి కదా వాళ్ళు
బ కామ్ చ ఉహు అది ఎప్పుడు అనల
ఉమ్ రేపు నేను తీసుకునేది రీసెంట్గా వచ్చి తీసుకుంటుంది నేనోచ్చి ఆరు నెలలకి సంథింగ్ ఇలా నెల నెలా కట్టేది ఈఎంఐ లాగా
ఉమ్
అది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంటది నాకెలా అంటే ఆ అదే అంటే నాకు ఎందుకంటే నేను నా మెంటర్షిప్ ప్రో తీసుకుంటే నాకు కొంచెం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే నేను కొంచెం బాగా చేస్తాననమాట బా ఆ నా ఓ మై నా మైండ్ అలా ఉంటది సో నాకు అ ఎ బెటర్ అనిపించి అది తీసుకున్న ప్లస్ నాకు వాడు రెఫరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అంటే రెఫరెల్స్ కూడా ఇస్తారు అనమాట అన్లిమిటెడ్ ఉంటాయి అవి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు ప్లస్ పాక్ కేజీలు కూడా మంచి గుంటది మిని ఉం మినిమం ట్వెల్వ్ టెన్ అలా వస్తది అని చెప్పారు టెన్ ట్వెల్వ్ అంటే చాలు ఎక్కువాలి అని
ఆ అదే మహాప్రసాదం
అంటే ఇంక కొంచెం కష్టపడితే ఫిఫ్టీ న్టు థర్టీ కూడా వస్తది అది హెచ్ఆర్ తో మనం మాట్లాడే దాన్ని బట్టి ఉంటది అదంతా నీకు మెన్టారు ఎక్స్ప్లెయిన్ చేస్తారులే అని చెప్పి అన్నారు అనమాట ఇంగ ఈ రోజే ఒక స్లాట్ బుక్ చేసుకున్నా ఈ సెమ్ జులై సిక్స్త్ అయిపోతుది ఆ రోజు అయిపొంగానే నేను మిగతా త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కడితే నాకు స్టార్ట్ అయిపోయిద్ది మెంటార్ షిప్ ప్రోగ్రాం
ఉహు
కా వలంటే అప్పుడు స్టాప్ చేసుకోవచ్చు మళ్ళీ నేను ఆధార్ ఉంటుంది తీసుకున్న డాడీ నీ అడిగితే ఓకే అన్నాడు తీసుకున్నా
మీల్ అ మంచి ప్యాకేజ్ ఉంది కావట్టి నీకు బెనిఫిటే
ఉమ్ మంచి ప్యాకేజ్ వస్తాయి. కాబట్టి బేనిఫిటే పోతే మహా అయితే ఎంత పోతది. పోతే పన్నెండు వేలు మూడు నెలలు కనుకున్నా పన్నెండు వేలు అనుకో పదమూడు వేలు అనుకో పదమూడు వేలు పోయినా సరే మీకు మంచిగా ఓ ప్యాకేజ్ వస్తుంది.
ఉ
ఉ అదే
వేరే
ఉమ్ ఎంతో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అయితే వస్తే చాల్ నాకు ఎక్కువ వద్దు. మంచిగా అన్నీ
అది ఎక్కువే అసలు మాతో బోలుత్తే మరి ఎంత ఫై ఫై ఇప్పుడు సిక్స్ ప్యాకేజ్ వస్తంది.
అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ట్రై చేయాల్సి ఉన్నాయి. ప్రొడక్ట్ బేస్ కంపెనీస్ ట్రై చేస్తేనే ఎక్కువ పే చేస్తారు. అనమాట వాళ్ళు
హ్మ్ ఏందో అయితది మొత్తం కాదు. అదుత్తే చానా ఆశలు పెట్టుకున్నారు.
వస్తదిలే కొంచెం గట్టిగా ట్రై జేయ్. బయట అప్లై చేస్తున్నావా?
ఉమ్ చేసానే ఉన్నా. కానీ నాకు షూట్ అయ్యేటివి రేయర్ దొరికేది ఆ దొరికే దానిలలో వాళ్ళు రిప్లై ఇవ్వట్లా మెసేజ్ మెయిల్స్ పెట్ పెట్టినా సారీ దిస్ రోల్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ యూ ఆ వి వాంట్ సమ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఇఫె ఈఫ్ యూ అ అంటే మీకు మాక్ అవసరం ఉంటే మిమ్మల్ని ఇ మీకు మళ్ళీ మేల్ పేడుతము అని పెడుతన్నారు.
ఆ లింక్డ్ ఇన్ లో మెసేజ్ చేయాల్సింది.
అట్లా చేసినా ఒక హెచ్ ఆర్ కి
ఉమ్ అట్లా ట్రై చేస్తూనే ఉంటే బెటర్ కదా. హ్మ్ పట్టువదలనీ విక్రమార్కుడిల ప్రయత్నించా.
చేసేదే ఉంది గాని మళ్ళీ వచ్ చేసేదే కనపడుట్ల
హ్మ్
స
అ వస్తదిలే. ఇగ కష్టపడుతే వస్తది.
ఆ సరే తప్ప రియాలిటీకి సంబంధం లేదు.
హ్మ్
హు హు హ్మ్
హ్మ్
ఉమ్ తిన్నది
ఎం లేదు చెప్ప
తిన్నార
ఉమ్ తిన్నా మీరు తిన్నార
ఉమ్ తిన్నాం తి
ఏంతిన్నావు
నేను చపాతి పప్పు ఇంకా పెరుగన్నం
చపాతి పప్పు
పెరుగన్నం
వావ్ నేను మా చెల్లెలు ఈరోజు బయటికి పోతున్న
ఆహా
బాగా తినేసి వచ్చినా
ఏం తిన్నారు
పన్నీర్ రోటి లాంటివి
ఉమ్
మీరు తలుచుకున్నాం ఈ రోజు నువ్వు ఒకటే బాలెన్స్ అందరి సదువుకునే వాళ్ళే
నేను ఆడే జాయిన్ అవ్వాల్సింది ప్రశాంతంగ ఉండేది
ఆ వచ్చినంకా అప్పుడు తెలిసేది అబ్బా ఎందుకు వచ్చినాం రా దేవుడా అని
తెలుస్తంది ఎమో పూర్ణ వచ్చినదా
ఉమ్ ఏమో మరి ఏమో యాడ ఎట్లుండేదో చెప్పలేం
మ్
అక్కడ మంచి సపోర్ట్ ఉంది కదా
పర్లే మరీ అంత గాదు గానీ ఉంది అంతే ఉందంటే ఉంది
ఉమ్
కొంచెం మంచిగా ఉంటేసాల్
ఆ
ఉమ్ ఏముందిలే ఆ కథలో చేస్తే
మ్
కొంచెం అంటే నేను వాడిని ఎందుకు చేయమంటున్నానంటే
మ్
ఒకవేళ వాడు అది చేసినా సరే మళ్ళీ వాడికి గే రాపిదామని నేను నాకు గేటు రాసే ఇంట్రెస్ట్ పోవాలనున్నా
ఉమ్ ఉమ్
నాకి లోన్ వల్లా నాక ఆ వాడు వచ్చే టైం కంటే నాకు అది క్లియర్ అయి ఉంటది కబట్ మ్ నేను కొంచెం చూసు కోగలను అని చెప్పి నేను అలా చెప్పా
మరే అక్కర్ ఏమంటున్నాడు
ఆడు ఓకే అన్నాడు
మ్
మ్ అదే నేను నేను చెప్పినట్టు చేయిరా మంచిగ వస్తది అని చెప్పాను
మ్
ఇంకా ఎదన్నా నేను తీసుకుంటున్నా అలాగే కొన్ని ప్రోగ్రామ్ వాడికి ఓటి తిపిస్త మంచిగోస్తది నేను అందుకే వాడికి ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే నేర్పిస్తున్నా
ఆహా
ఆ మ్ హాల్ డేస్ లో కొద్ది కొద్దిగా నేర్పించావాడికి
మీరుచుకుంటున్నాడా
మ్ నేర్పించిన
అవునా మీది
మ్ నాకు చెప్ నాకు ఇన్నే వాళ్ళు ఉండాలంతేగాని మంచిగా చెప్తా
మ్ హు అద్ ఇది వీళ్ళచ్చి ఎవరికన్నా అయితే నమ్మచ్ ఎవరిక్కడ
మంచిగ
టేన్ మనిట్
సరే అయితే ఉంటాను
ఆ సరే